హలో
హలో
ఆ వాయిస్ వినిపిస్తుందా
ఆ ఆ వినిపిస్తుంది
ఉమ్ ఏం చేస్తన్నారు ఇప్పుడు ఖాళీ అయిందా
ఆ అవును
హలో ఉమ్
వినిపిస్తుందా ఉమ్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నావా ఏమి అన్న
జాబ్కి ఏం ప్రిపేర్ అవట్లేదు కానీ లేదు ట్రై చేయట్లేదు ఇంకో వేరే ఊర్లకి ఎక్కడికి పంపించరు ఇంకా ఇంట్లోనే
బయటకు వచ్చినా కష్టంగానే ఉందిలే నేను ర అలాగే ఎ ఓక్క ఇంటర్వ్యూస్ అలా అటెండ్ అవుతానే ఉన్ నాన్ను
ఉమ్ మాములుగా మీరు జాబ్ చేసుకుంటూ వేరే వేరే ఇంటర్వ్యూస్ చూస్తన్నారా
మరి అదే చెయ్యాలా ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు
ఉమ్ ఆ
రెండు అటెండ్ అయ్యాను గానీ వాళ్ళు కాల్ చేస్తాము ఆ ఉచ్ మేము నేన్ కాంటాక్ట్ అవుతామని చెప్పి నిన్న అన్నారు హెచ్చారు
కానీ ఇంకా ఏం కాల్ చేయలేదు. పైగా అక్కడ ఎక్కువ గర్ల్స్ లేరు చాలా మంది బాయ్సే ఉన్నారు అక్ అక్కడికెల్లి చేయ్యాలంటే కష్టమే.
అవును మేము చాలా సార్లు వద్దామ అని చెప్పి అనుకుంటాం నీ అంత దూరం మళ్ళీ వచ్చి హాస్టల్ లో ఉండ లాన్ చెప్పిరాము.
ఉ
మళ్ళీ హాస్టల్లో కొంతమందికి పడదు కదా.
అవునవును హాస్టల్ అలవట్లేదా నీకు?
ఆ ఎప్పుడు లేను హాస్టల్లో ఎక్కువ ఇంటి దగ్గరే ఉండడం అలవాటు మేము ఎవరం లేమా బ్యాచ్లో.
ఆహా
ఉహ్ ఒక అమ్మాయి మాత్రం బ్యాంక్ కోచింగ్ తీసుకుంది అప్పుడు మాత్రం హాస్ట లో ఉండేది ఒక టూ ఇయర్స్ ఉంది ఇప్పుడేమో లేదు ప్రిపేర్ అవుతుంది. ఏ జాబ్ చేసుకుంటూ ఒక షోరూమ్ లో అలా ప్రిపేర్ అవుతుంది ప్రైవేట్ గా
ఎందో ఈ జాబ్ కష్టాలు ఎందో నాకు అర్ధం అవట్లేదు చదివేసుకొని గ్రాడ్యుయేషన్లు అయిపోయి అందరూ ఖాళీగా ఉంటున్నారు జాబుల్లు లేక పదివేలకి పదిహేను వేలుకి చేయాల్సి వచ్చింది రోజులు వచ్చి
అవును అసలు సర్టిఫికెట్స్ కూడా అస్సలు ఎందుకు తెచ్చుకుంటున్నామో కూడా తెలియట్లేదు మాకు తెచ్చుకొని అనా బేరువాలో పెట్టుకున్నాం.
చదివామో ఎందుకు సర్టిఫికేట్స్ ఉన్నాయో అసలు ఏం అర్ధం అవట్లేదు.
ఆ
అయినా గవర్నమెంట్ కూడా ఆ ఏదో మంచి గ్రిప్ ఉండి తక్కువ క్యాస్ట్ ఉంటేనే ఇగ ట్రై చెయ్యాల. పోతే వేస్ట్ అది కూడా టైం వేస్ట్ అది గర్ల్స్ కి ఇంకా టైం వేస్ట్
మా ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి అట్లా ప్రిపేర్ అవు తనే ఉన్నరు.
అవును మా ఫ్రెండ్ కూడా ఎస్ఎస్సి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి దేనికో పెట్టుకుంది. ఏక్ కానీ అది ఏంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏప్ నేన్ చాల్ రోజులు అయిపోయాక మొన్న ఇచ్చాడంట నోటిఫికేషను.
అదే అదే అంతక్ కాంపిటీషన్ అదే ఎంత గట్టి ప్రిపేర్ అయి ఎలా ఉండాలంటే దాని మీద చాలా గ్రిప్ ఉండాలన్ అలా ఉన్ ండి మంచి తక్కువ క్యాస్ట్ ఉండి లక్ ఉంటేనే తప్ప అది కూడా చ లేం ఎన్ని ఇయర్స్ నువ్వు కష్టవడినన్ అట్లే ఉంటది. మొన్న మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఆ అబ్బాయిచ్చ పాపం చాలా సార్లు ఎన్ని సార్లు అంటే అట్లా పాపం రా స్తనే ఉన్నాడు ప్రతిసారి టూ పాయింట్సలో వన్ పాయింట్ లో పోయింది కానీ లాస్ట్ టైమ్ జీరో పాయింట్ సం తినంగ్ అంత చళ్తావ్ కులో పోయింది. మగ పిల్లలకి ఎలాగ ఉంటది. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సంవత్సరాల నుంచి ఎలాగో ప్రిపేర్ అవుతానే ఉం ఉంటున్నాడు ఇంకెప్పుడు చేస్తాడన్న టూర్ లో. మాట్లాడుకుంటార మనకలిసి ఇంకా అబ్బాయి ఇంకా. ఇదే లాస్ట్ నేను ఇంకా ఇంకోసారిగాని రాసి ట్రై చేస్తాను లేదంటే ఇంకా నేను. ఎారికి మొహం చూపించుకోలేను నేను చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు నాకు ప్చ్ అట్లా మాట్లాడోదు అంటే. ఇంతా ట్రై చేసి చేసి చేసి ఇంకా రాలేకపోయేసరికి డిప్. డిప్రెషన్ కి వెళ్ళిపోయి అంటే ఇంట్లోవాళ్లు ఏమంటారు ఊర్లో వాళ్ళు ఏమంటారు అనే ఒక బాధలో ఉండిపోతారు. అయిపోతున్నారు అబ్బాయిలకే అవ్వట్లేదు ఇంకా అమ్మాయిలు ట్రై చేసి చేసి చేసి ఉండడంమే. లక్కుండాలే.
అదేలే మనమే ఏంటి మాముూలే. ఇదే చదివి జాబ్ రావట్లేదని ఫీల్ అయితే బాగా చదువినోళ్ళకి జాబ్ రాలేదని. ఆ మాత్రం ఫీల్ ఉంటది.
నిజమే మరి చేస్తా అందరికి అయినా లైఫ్ ఒకేలా ఉండదురా.
ఉమ్.
ఇంట్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు అట్లా అంటే ఆడికొచ్చింది నీకు రాలేదు ఆడికి ఎంత జీ. నీకు ఎంత రాలేదు ప్చ్ అంటే అందరి జీవితాలు ఒకేలాగా. ఉంటే అందరి జీవితాలు బాగుంటే ఇంకెందుకు. జీవి అందుకేలే నటుద. అర్థంచేసుకోరు.
ఉమ్ మా ఇంట్లో కూడా మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మళ్ళతో అంటా ఉంటారు వాళ్ళకి జాబ్ వచ్చింది వీళ్ళకి జాబ్ వచ్చ. వచ్చింది డిగ్రీ చదివి ఇంట్లోనే కూర్చుంటున్నాం ఉమ్.
మాయమ్మ ఫోన్ జెస్తది. ఏమ్మా ఈ అమ్మకి నలభై వేలు జీతమాట దీనికి యాభై వేలు జీతం ఏ ఏడ్ చేయమంటున్నారు అట్లా చెప్పినప్పుడుల్లా బాధ ఎస్తది ఏం చేస్తాము. అందరికీ ఒకేలా ఉండదు లైఫ్ వాళ్ళు అర్థం చేసుకోరు ప్చ్ ఇంకా పల్లెటూరు. కదా ఊర్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒకల మాట్లాడతారు ఇంకా అళ్ళగే బాదేతైది ఇంత చదివి చదివారు పిల్లలు. ఏం రాకుండా పోయింది అంటే. ఉమ్.
ఇంకా మాకయితే ఇంకెక్కడికి వెళ్ళడానికి కూడా లేదు మా బ్యాచ్ లో ఆల్రెడీ ఇద్దరికి పెళ్లైంది. అయిపోయినయి ఇంకా మాకు చేసేద్దామని చూస్తున్నారు. ఇంకా వేరే ఊళ్ళకి పంపించరు ఇంకా మమ్మల్ని ఇంకా ఇక్కడే. ఆహ్.
హ్మ్ ఇది ఇదే బాధ ఆడపిల్లలంటే చదవడం జాబులేకపోతే. పెళ్లి చేసుకోవడం.
అదే జాబ్ చేస్తాం మా అమ్మంట్. అంటుంది జాబ్ చేసుకుంటం అంటే పెళ్లి గురించి అంత అడగరు మరి జాబే లేదు కదా అందుకని పెళ్లి చేస్. అందమని చూతున్నాము.
అవునురా పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకుంటాము. అంటే ఇదివరకు రోజుల్లో లేదు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక వచ్చినోడు ఎట్లా ఉంటాడు. అడ తెలీదు. ఆడ ప్చ్ అంటే ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవాలన్నా ఒక ఏదో. ఇది బట్టలు ఇవి నచ్చినయ్ కొనుక్కుందాం అని తినడానికి ఇది ఆర్డర్ పెట్టుకుందాంని దేనికన్నా ఇంకా వాల మీద ఆధార. ఆధారపడాలే. కష్టం నన్ అడిగితే మాత్రం మా అక్కట్లానే డిగ్రీ అయింది ఇంకా కరోనా టూ ఇయర్స్ ఇంక అట్లా ఖాళీ కదా ఇంకా ఇంకేం చేస్త స్తాము ఎన్ని సంవత్సరాలను పిల్లని ఉంచుతాము ఇంకా అని చెప్పేసి పెళ్లి చేస్తారు ఇంకా అది డిగ్రీ గ్రీ అయ్యాక ఏ జాబ్ చేయలేరు కాబట్టి ఏం కావాలండి ఇక మొగుడు మీద ఆధారపడాలి వేరే ఆప్షన్ ఉండదు ఆడపిల్లలకి అదో భయం మరి చేసుకుంటావా
ఏమో చూస్తున్నారు ఇంట్లో ఇంకా తెలీదు ఇవాళ కూడా ఇవాళ కూడా కూడా మాకు చెప్పకుండా వచ్చసారు మా ఇంటికి మా అమ్మకి ఏమో చెప్పకుండా వచ్చారా అని ఆ అవును చెప్పకుండా వచ్చారని చెప్పి మా అమ్మకి కోపం వచ్చింది అంటే ముందే చెప్పు రావాలి కదా
అవునవును వాళ్ళకి ఏ అరేంజ్మెంట్స్ ఉంటాయి
మా అమ్మాయి ఏమో ఇంట్లోనే నేను ఉన్నాన అయినా కానీ ఏంటి లేదు మా అమ్మాయి అని చెప్పినా సరే సరే వచ్చేసారు వాళ్ళు వచ్చేసి మమ్ముల్ కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయారు ఉ హలో
ఆ చెప్పు చెప్పు
ఆ ఇంకా మధ్య మధ్యలో ఈ పెళ్లిచూపులు ఎలా అలా వద్దు వెళ్తూ ఉంటాయి అంతే
మ్మ్ ఉహ్ ఇంకేటి చేయలేము మరి
మొన్న మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళను ఉ అప్పుడు కూడా అలాగే అరేంజ్ చేశారు అన్ని అలాగే నాకు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి చాలా వరకు ఇంటికి వస్తామ అంటారు రారు ఉమ్ ఆ అదే మా అక్కేమో ఏంటి నాకు పెళ్లి గురించి ఇలాగా అలాగ అని చెప్పి మాలు క్లా క్లాస్సేస్ కూడా చెప్పింది నాకు నేను ప ఆ మరీడ్ అంటే మా సొంతంగా కాదు మా పెద్దమ్మళ్ళ అమ్మాయి అన్నమాట అందరికన్నా పెద్దదే మ్మ్
ఉమ్
తనకి పెళ్లి చూపులు జరగలేదా అంట ఆ అందుకని చెప్పి నా పెళ్లిచూపులు చూద్దాం అని చెప్పి చాలా ఎగ్జైట్ అయింది ఆఖరికి ఏమో వాళ్ళు రా వాళ్ళు రానన్నారు
అయ్యో
ఉమ్ మ్మ్
ఉ
మళ్ళీ మధ్య మధ్యలో మా బర్త్డేస్ వస్తూ ఉంటాయి కదా మేమేమో మా బ్యాచ్ వాళ్ళ ఏమో ఇంకా పెళ్ళిళ ళ్లిలు అయిపోతాం ఎవరికల్న్ వెళ్ళిపోతాం అని చెప్పి అప్పుడప్పుడు సినిమాకి మాముల్గా షాపింగ్స్ కి అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం
అవున్లే పెళ్లి అయిపోతే మరి ఇంకా అంత టైం దొరకదు ముందులాగా ఉండడానికి ముందులాగా తిరగడానికి ఫ్యామిలీతో
ఉమ్ మొన్న ఫ్రెండ్ బర్త్డే అయ్యింది మేమేమో బయటకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే తన ఏమో ఇంట్ ఇంటికి పీల్చేసి మమ్మల్ని భోజనాలు ఎట్టిచ్చేసింది ఇంటి దగ్గర ఇంటి దగ్గర బోంచేసేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చాక ఐస్ క్రీమ్స్ ఇప్పిచ్చింది తర్వాత వచ్చేసాం మేము
ఉమ్
మొన్న నా బర్డే కూడా అయింది ఇంకా నా పా నా నేను ఇవ్వాల్సింది ఉండిపోయింది సరే సినిమాకి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు అదే సమంత సినిమా వత్తంది కదా
మాయింటి బంగారం
ఆ మా ఇంటి బంగారం ఆ సినిమాకి వెళ్దామని ప్లాన్ చేస్ సరే ఇదింగా ఈ సోమవారం వెళ్దామని చెప్ ప్లాన్ చేసుకున్నా ఉ
ఉ
మరి మీరే ఎక్కడికన్నా లేదు బానే ఉంది
ఊ
మావుల్గా సాయంత్రం అయితే బాగా వర్షం గాలి వేసేత్దంగా
ఉ ఆ
మరి మీర ఎక్కడికన్నా బయటికి వెళ్తా ఉంటారా మావుల్గా జాబ్ చేసుకుంటే అలాగే అలిసిపోతారు కదా ఊహు
నేవుడా తక్కువ బయటికి వెళ్ళి తినేసి రావడం అంత వరకే
ఊహు
హు
హా కాల్ కట్టైపేందా హలో హలో వినిపిస్తుందా?
హలో హలో
కాలు కట్ అయిపోయిందేమో అని చెప్ప్ అనుకుంటున్నా నేను